అవ్ హలో హలో
హలో అక్క ఉన్నావా
అ ఉన్నా నువెవారు ఎక్కడున్నావ్
ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానాక్క
అవ్ నా
ఉమ్ హు ఏం ఏమన్నాటూర్ కద్ ఏమన్నా ప్లాన్ చేశారా మరి పండగోస్తుంది కదా సమ్మర్ సీజను
ఉమ్ ఉమ్ అవ్ ను అదే ఫెస్టివల్ అయిపోయక్క నెక్స్ట్ మంత్ ఏ తేలో హాలిడేస్ ఇస్తారు కదా అందుకు పిల్లల్ను పెంచ్‌ కొన్ని అవున్ తమిళ్‌నాడు అలాజ కేర్ళ ట్రిప్ వెలెవస్ వస్తాం అని ఒక వన్ వీక్ కల ప్లాన్ జెసాం
అవున్ లే ఇంగా నెక్స్ట్ వెన్ వేక మంత్ అంటే ఇంకా పిల్లలక్ కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళకలా ఎంజాయ్ చేస్ నె డు ఇట్ అవ్వి
అందుకు ఇంకా రేప్ ఉన్నా లేకపోతే, ఏమన్నాడు అన్నా ఒక ఫెస్టివల్ షాపింగ్ చేయాలి. ఇంగా దా తర్వాత ఒకటేసారి క్ వెళ్ళాలి కదా ఆఫీస్ ఫెస్టివల్అయిపో ఫెస్టివల్ అయిపోయాక కొంచెం బయట వేరే రిలీ టివ్ ఇంటికి వెళ్ళ రావాల్సి ఒ ఒకటుంది అది ఎక్కడికి వెళ్ళేసి వచ్చి ఇంకా నెక్ క్స్ట్ మంత్ హాలిడేస్ ఇచ్చేప్పుడు ఇప్పుడు ఇంకా వెళ్ళే రావాలి ఒక వన్ వీక్
అవునవును
మ్ హుమ్మ్ అలా వెల్లి రావాలి
హు ఇంకా ఇప్పుడు పిల్లలకు మరి వంటి పుట సెలవులు వస్తన్నాయ్ కదా వండి పూటబడి రేపు మండే నుండి
హు అవును
హు హుమ్మ్ హు ఇంకా ఎలా మరి పిల్లలు ఒంటి పుట్టిబడి అంటే ఇంకా మధ్యాహ్నం వరకే వస్
ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఎ ఏ పైన నుంచి కదా హాలిడేస్
సెవెంటీన్ అ
సెవెన్ ఏప్రిల్ సెవెంటీన్ నుంచినా
అవునవును
హు వ్వ ఏప్రిల్ సెవెంటీన్ అండి ఇంగ న ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ పైన అలా వెళ్ళాలి
రు ఇంకేమన్నా ముందే వస్ స్తాయో తెలీదు
హు హు
చిన్న పిల్లలకు ముందుగానోస్తాయి అంటే యూకేజీ నర్సరీ ఒ కటి క్లాస్ వాళ్ళకు కొంచెం హై క్లాస్ వాళ్ళకు అనేది కొంచెం లేటుగా వస్తది, ఉమ్ ఉమ్
ఇప్పుడు ఎట్లాగో ఇంటరు వాళ్ళ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా
ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయ్, ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఊహూ అవును సో అందుకు అప్పుడు వెళ్లేసోస తము అని ప్లాన్ చేస్ స్తున్నాము కంచి గోల్డెన్ టెంపుల్ తర్వాత రామేశ్వరం ఇలా చాలా మంచి మంచి టెంపుల్ మళ్ళీ అలాగ నించుని పాండిచ్చేరు
ఊమ్
హూ అలా
చి అంటే కామాక్షమ్మ గుడా
ఆ అవును
ఊహూ బాగుంటుంది మరి నేను ఎ ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలన్ నుకుంటున్నాను వెళ్ళాలి మనం
నేను ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్ కి త్రీ టైమ్స్ కల్నా కామాక్షమ్మ టెంపుల్ కొ చేసి వన్ టైం వెళ్తానంతే
అంతే ముందు ఎక్కడికి టూర్ కనేది వెళ్ళలేదు స్కూల్ లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను టూర్ కని స్కూల్ తరుపున నాగార్జునసాగర్ వెళ్ళాను, తర్వాత నా మ్యారీడ్ అయిన తర్వాత ఇంకా తిరుపతి వెళ్ళాను ఇంగ అంతకు మించి ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాను టైం అనేది కుదరట్లేదు వెళ్ళాలి ఇంకా
అ ఇక మేము స మేము ఇయర్లీ అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అయినా లాంగ్ ట్రిప్ అయిన వెల్ పోథాము లాంగ్ టూర్ అలా వెళ్ళిపోతాం
ఉమ్ మాకు అలా వెళ్ళడానికి ఒ అవకాశం కుదరదనమాట్ ఒక్కదాన్నయితే వెళ్ళదు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్యామలీతో కాని కాని మా హస్బెండ్ తో కలిసి వెళ్ళడానికి అనేది టైం అనేది కుదరదు అసలికి తనకు వెళ్ళి స్ అనేది ఇవ్వరు ఒకటి ఒక్క రోజు ఇంగ ఆడికి ఎనఫ్ ఎక్కువ రోజులు అనేది సెలవు ఇవ్వరు ఇంగ టూర్ అనే సరికి లాంగ్ అనే ఇప్పుడు కొంచెం రెండు మూడు రోజులన్నా ఉంటేనా కొంచం బెటర్ ఒక్కో రోజు అంటే వెళ్లడమే సరిపోత్ స్తుంది వచ్చేది
అవును అదేమో కరెక్టే ఆ వెళ్లి లీవ్ తీసుకోని ఇయ్యాల త్రిఫ్ ఫోర్ డేస్ అలా అయితే టూ డేస్ టైమ్స్ స్పెండ్ చేసుకొని అలా రావ
మ్ హు కానీ అలా కుదర మా ఫీల్డ్ కి ఫీల్డ్ కి అది అనేది హాలిడేస్ అన్ని రోజులు అంటేనా హెల్త్ పరంగా పెట్టాలన్నా గాని కట్టేమీద ఫోన్స్ అనేవి చేస్తా ఉం టరు.
ఓకే ఓకే కే
అదే పల్లెటూరు అయితే న విజనా చేయకపోయి ఎక్కడికైనా వెల్లాలనుకున్నప్పుడు నచ్చినప్పుడు పోవ్వా అను నప్పుడు టైము లే చూసుకని పోవచ్చు టౌన్ లో కాబట్టి ఇంకా ఇంకా చూసుకోవాలి అవి చూ బడ్జెట్ని బట్టి మరి ఇంటిని వాతావరణము ఉ లీవ్స్ ఉన్నాయా లేవా ఎలా ఏమి అని అన్ని ఆలోచించుకొని చూడాలి వెలడలయితే అలా ఉండదు ఎప్పుడు కావుంటే ఎప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు చ్చు ఇక్కడ చేసిన చేయకపోయినా ఇన్కం అనేది ఉంటుంది అక్కడ నువ్ ఒక రోజు వెళ్ళకపోయినా ఇన్కమ్ అనేది కట్ అవుతుంది
అవున అవును అదేమో కరెక్టే శాలరీ ఖచ్చితంగా కట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు నార్మల్ వీక్లీ ఫోర్ డేస్ అలా లీవ్స్ ఉంటాయి కదా అప్పుడు పర్లేదు అప్పుడు కానీ ఉన్నది ఒక్క రోజే వీక్ అంతా వర్క్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ ఒక్క రోజులో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతాము
ఉమ్ మా ఫీల్డ్ కనేది అసలుకిక్కునదు పోవాలంటడి ఒక రోజు అంటే ఒక రోజు అంటే ఇంక ఎక్కడికి వెళ్ళలేది దగ్గర ఏమన్నా గుడి ఉంట అ వెళ్ళి రావాలా ఇంకా అంతే అంతకు మించి మే ఎక్కడికి వెళ్ళలేం అను
అవును అ
హమ్ లేదంటే ఫోన్ల మింద ఫోన్లు వస్తున్నాయండి కస్టమర్లు చేయడమో వాళ్ళు చేయడమో చేయడమో హ్మ్మ్
ఇక్కడికి ట్రిప్స్కిి వెళ్ళడానికి మీకు కుదరదు అనమాట
హ్మ్మ్ ఒకదానీ అయితే ఎ వెళ్ళగలను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఇద్దరు వెళ్ళాల అంటేన్న మాత్రము నేను అందుకనేసి ఒకదాని వెళ్లలేం వదులనేసి ఇ చానా సార్లు వదిలేసి స్నాన పనా వెళ్తే ఇద్దరమే వెళ్ళ ఇద్దరు వెళ్ళాలి ఒకరు వెళ్లితే బాగుండదనేసి
ఓకే ఓకే
అప్పుడే కదా ఎంజాయ్ చేసేట్టుంటాది ఒకరే వెళ్తే ఏముంటుంది ఇంకా
తనే వెళ్లేది ఇంకా ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ వెళ్ళను ఇంకా లేకపోతే అట్లా కాకపోతే ఇంకా మా అన్న వాళ్ళు తిన వాళ్ళు ఇంకా మేం తర్త్ కజిన్స్ మేమందరూ ఒక ఎయిట్ ఎయిట్ టెన్ మెంబెర్స్ అలా ఉన్నాం ఒకసారిగా గ్రూప్ లో ప్లాన్ చేస్త కుంటాము ఇంకా ఎక్కడికన్నా ఇట్లా మొన్న కేరళలో మొన్న ఇలా ట్రిప్స్ ఉంటాయి కదా
అ
అలా వెళ్ళిపోతాం అనమాట
వెళ్ళాలి అన్నాగాన మా ఆ హస్బెండ్ కి లీవ్ దొరికి కిిందంటే ఫ్యామిలీతో అయినా గాని వెళ్ళగలము
హ్మ్మ్
మెన్ తను రా రానప్పుడు అందరము రానేసి మెయిన్ పర్సన్ రాకపోతే ఇంక యలాగ అనేసి ఇంకా వెళ్ళడం అనేది ఇంకా మానేసుకున్నాను. పోదామని సెలవు దొరకి. అప్పుడే వెళ్ళాలి ఇంకా ఎక్కడికైనా అనేసి ఇంకా ప్లానింగ్ చేస్త కంటాము. ఎల్ వెళ్ళాలి అని అది రివర్స్ అవుతూ ఉంటుంది.
మా ఇంట్లో మా హస్బెండ్ కుదిరు తే వస్తాడు. లేదా లేదు నా గురించి ఏం ఆలోచ్చేద్దు నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి ఫుల్గా ఫ్రీడమ్ ఇస్తాడు.
ఆ
నువ్వు వెళ్ళసిరా మనం కావాలంటే ఫ్రీ చిక్కినప్పుడు వెళదాము. మన ఇద్దరమా అని చెప్పేసి ఉరికే నాకే ఇంకా అసలు. అప్పుడు బయలుదేరిస్తాడు.
అంటే మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. వాళ్ళని ఎక్కడికైనా పిలుచుకోపోతేనే వాళ్ళకు అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. కొంచెం చదువు మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. వాళ్ళు అలా అనే ఇంట్లో ఉండడం వల్ల ఎక్కడికి పిలుచుకొని పోరు అనేది వాళ్ళు కూడా కొంచెం. డల్ గా ఉంటరు. ఏదైనా హాలిడేస్ టైమ్ లో అలా పిలుచుకోవడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఎనర్జీగా ఉండటము అలాగా యాక్టివ్గా ఉంటారు.
అవును అవును సో అలా కు వెళ్ళిపోతుంటాము అనమాట. ఎక్కువ మా మా హస్బెండ్ అయితే రాడు. కానీ ఉమ్ పిలల్లు అలా పోతుంటాం అన్నమాట. ఫ్యామిలీతో మమ్మీ డాడీ వాళ్ళతో అట్లా పోతుంటాము. ఇంకా వెళ్ళాలి ఇప్పుడు వదులుతే
మా ఫీల్డ్కి ఏ రోజు లేదు. పండగ అని లేదు హాలిడేస్ అని లేదు. ఉన్నదంటే వెళ్ళల్సిందే అంటే గ్యాస్ ఏజెన్సీ అందులో ప్రతి రోజు వెళ్లాల్సింది లేకపోతే కాల్స్ వస్తా ా ఉంటాయి ఎందుకు రాలేదు ఏమన్నా అని కాల్స్ చేస్తానే ఉండరు ఫోన్ ఆన్ లో ఉందంటే ఇంకా సెలవు పెట్ తిన గాని ఒక్క రోజన్నా గాని డ్యూటీ లేకపోయినన్ని ఫోన్లు వచ్చే నే ఉంటారు ఆ ఫోన్లే త లేక మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం అలా
నువ్ ఒకరి దగ్గర ఆ అదే ఒకరి దగ్గర వర్క్ చేస్తే ఇదే ప్రెజర్ ఉంటది
అంటే మనం ఓన్గా చేయడమే మనం పెట్టుకొని అంటే కంపెనీ తరపుననే కానీ కంపెనీకి కాదు మనము సొంతంగా పెట్టుకొని చేస్తాన్నాము ఆ బో ఆటో మనదే సొంతం ఓన్ ఓన్లీ సిలిండర్ మీద బిల్ రేట్ మనకు వస్ కంపెనీ తరుపున క తరపున అంటేనా నీకు నాకు శాలరీ తక్కువ ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది ఇగ లేదు పని నార్మల్ గా దీ పని మామలుగా చేసాకే బడ్జెట్ మనకే వస్తుంది ఏమైంది ఐతే గ్యాస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు టౌన్ అనేసరికి టౌన్ ని పల్లె గాని ఇప్పుడు అన్ని గ్యాసే కదా వచ్చేది కట్టేల పొయ్యి ఇక్కడండయి ఇప్పుడు గాబట్టి ప్రతి దానికి ఫంక్షన్ అన్నా పెళ్ళిళ్ళఅన్నా ఏ దేనికి ఇంగా ఫోన్లు చేస్తానే వచ్చేస్తాని ఉండరు ఎందుకు రాలేదు
ఓకేకే సో అలా అయ్యి మీకు కుదరదు అన్నమాట వెళ్ళడానికి ఎక్కడికి
హమ్ ఒక రోజు అంటే నా గే ఇంకా ఎక్కువ రోజులంటే కొంచెము రిస్క్ కవుతుంది ఇంక ఆ తర్వాత వర్క్ ఎక్కువ అవ్వడం ప్రెజెంట్ ఇంగ ఇప్పుడు అంటే ఈ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి
క్క
ఉమ్ అందుకనేసే ఇంకా మరి నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేయడము అదీ పద్ధతి కాదు ఉమ్ ఎంతసేపు ఉన్నా మ్ మనకోసమే కాబట్టి ళ్తే ఇద్దరం వెళాలి లేదంటే ఇంగ ఇద్దరం అలానే ఉండాలి
ఉమ్ అవును
ఉమ్ పిల్లలు ఉంటే మాత్రము వాళ్ళ కోసం శాటిన్ ఫ్యూజన్ ఈ కాలేమో బలం వాళ్ళకి మాత్రం ఎంజాయ్మెంట్ చేయించాల్సిందే